హలో నువ్వు అసలు ఎక్కడ మాట్లాడవని పడతక్కే
హలో అన్నాను కదా
నాకు ఇనపడలేదు మరి ఆ మాట
ఏంటి ఇది గంటకి చూపిస్తుంది బాలేదా
ఆ నా మనసేం బాలేదు ఆవేదనతో కృంగి కృశించిపోతుంది మా నసికంగా చాలా బాధపడుతుంది.
ఏ ఆ బ్లౌజ్ పీస్ వల్ల
అవును అయినా ఫినిషింగ్ ఎంత నీటిగా ఇద్దాం అనుకున్న
తిట్టు మామాట్కున్నా
చేసినా సరే
అసల
నువ్వు ఏదైతే పాడు చేసవ చాలా మంది కుదరద్దు చాలా మంది అదే అంటారు.
అంత మా కొడుతే మా అమ్మ అంత ఇష్టపడున్నదే అది ఇది వడ అయి తిట్టేది ఎల్లి పోయిండు
స పర్లేదు ఈ సారి మళ్ళీ ట్రై చేయి తిట్టారని చెప్పి వదిలేయాకు
చీ నేను ఇంక వెళ్ళను నాకు చిరాకు వచ్చే ఇంక మా అమ్మ దగ్గట్లో అసలు ముట్టుకునే ముట్టుకొను నేను
అ నువ్వే ట్రైనింగ్ కి కొనుక్కోయ యెహె నాలుగు పీసులు కొనుక్కనుకుంటది.
మండలు తెప్పిచేసేయి నాకు ఇంకా నేను వెళ్లను ఏంటిది ఏదో ఆ చీరకి పాల్సు తక్క ఆంచల్తక చిరిగి పయిన కూడాడతక్క లంగాయ్యి ఇ కొట్టమండదు పెద్ద ఊరిక ఈ వద్దన్న మాత్రం పడొద్న్న ముఖం మీద కుట్టుకుని
సర అయితే కుట్టినా సరే ఆం పాడవా కదా ఇదయితే కొత్త క్లాత్ పాపం అంటేదు
అంత కష్టపడి కుడితే నాకు జరగ వలసిందే
ఆ మిషన్ కుట్టాడతా తెలుసా ఎంత ఇబ్బంది పడ్డానో ఈ బ్లౌజ్ మళ్ళీ పీసులు పీసులు వచ్చేతుంది. కొంచం లేదు పోగలికి కింద వచ్చేతున్నా మొత్తం ఇది.
ఆ
ఆడుతుంద మల్
ఏ పడుకోన లేగాల్సిందే కాసేపు
ఏం పడుకొని మా అమ్మ నన్ను తిట్టిదని ఆవేశయంలో ఫోన్ చేసేసాను.
ఉమ్
ఆవేదన్న లే వాత పరుచుకుందామని లేదంటే గుండే లోపల ఉండే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతానేమోనని
ఆహా మనం మేం పట్టించుకోం కదా పెద్ద మా అమ్మ ఈ రోజు తిడతది రేపు మళ్ళీ ఒక రోజు చేస్తాన అంత తర్వాత మళ్ళీ వదిలేతను.
ఉం మా అమ్మా ఇంగో ఇప్పుడ ఇదుకుదర్లేదా వదిలేసిందా ఇగ వదలదు వచ్చినోళ్ళు అందరికి చెప్తది ఇంకా,
కానీ ఏంటి ఆంటీయే కదా తీసుకోతుంది కస్టమర్స్ ని
ఉపయోగం తీసుకొతుంది ఊరికిని నా కష్టం అంతా ఊరిళ్ళందరి దారపోతుంది మా అమ్మ
యా హ నాకేమో ఆకలేసేతుందిరా. ఆకలేస్సేతుందే నాకు. జామ్కాయ ఉంటే అది యేసేసాను. అయినా సరే ఆకలేతంది మా అమ్మ గోధుమ పిండి అట్లే ఏసుకుంటుంటే ఒకటి ఒక పీస్ అన్నా తిందాం అనుకున్నా, ఆ లేదు నువ్వు తినకూడదు వద్దు అంటుంది మా
హ్ జాంకాయను ఉప్పుకారం పెట్టుకొని తిను ఆకలి తగ్గుతది.
ఉప్పు, కారం నేను ఉత్తప్పుడే తిన్నే ఉప్పు కారం ఏసుకొని.
ఇప్పుడు తినే ఆకలెతుంది కదా.
ఇది ఎర్రజాంకాయ కదా తీయగానే ఉంటుంది.
హ్మ్ యే ఇంకా మళ్ళీ ఇంగా జీవితంలో జా జాకెట్ జోలికి ఎళ్నె.
నువ్ ఆ డ్రెసుఎసుకత్తే ఎలా ఉంటవో. ఆ ఫోటో పెట్టావు కదా చున్ని అది కాని బ్లాక్ డ్రెస్సె ఎందుకు? మా అమ్మ అంటుంది ఏంటి రష్మికది దాన్ పెళ్ళికి రిసెప్షన్ కి బ్లాక్ కంచుది సారీ ఏసుకో రెడ్ సారీ కట్టుకోని చూసావా.
అవును.
ఆ ఆ బ్లాక్ అంచు ఏసుకోకూడదా అసలు పెళ్ళికి. బ్లాక్ అంచు ఏసుకుంది ఏంటి, అమ్మా అది రిసెప్షనే కదమ్మా పెళ్ళీలన్నీ అయిపోయినయి పూజలన్ని చేసింది అయిపోయిందంటే లేదు అయినా యేసుకోకూడదు అంటుంది మా అమ్మ. అప్పుడు నీ డ్రెస్సె గుర్తు అచ్చింది నాకా నువ్వేమో బ్లాక్ డ్రెస్సె యేసుకొత్తావ్ ఫుల్ బ్లాక్ అని.
కాదు నేను ఏమన్నా పెళ్ళి కూతుర్నా ఎంటె గెస్ట్నే కదా గెస్ట్ యేసుకురావచ్చు.
హఅదే
పెళ్లి కూతురు యేసుకోకుడదు గాని. ఇంగా మా అమ్మ తిట్టిందనా నేను టెన్షన్ లో నా ఫేస్ మీద ఇక్కడ ఇక్కడ ఫోర్ హెడ్ మీద ఒక పింపుల్ అత్తే దాన్ని పట్టుకుని గిల్లేసాన్ బ్లడ్ వచ్చేత్తుంది నాకుప్పుడు.
కోపమత్తే అలాంటి పనులు చేత్తరా ఎవరన్నా. అయో
బాదవచ్చేసి డిప్రెషన్ లోకి ఎళ్ళిపోతాను మెల్లగా అలగా ఎళ్ళిపోయి కూసేక్కు ఇల్లకు చేప్తా మళ్ళగా పెద్దవో ఒక మజ్జుగులు ఇచ్చుగులు అన్ని ఇచ్చేసాయి బాబు ఓసి నీమోహం కుట్టమంటే తిరుగండలమ్మా ఇది అది అంది. కుట్టిన తర్వాత కానీ నీఅంత దరిద్రంగా ఎవరు కుట్టరు అంటుంది. ఆ చీ ఇగా జీవితంలో జాకెట్లు కుట్టనె నేను. ఆ హు ఇంగో ఇంగా ఇది తయారవుతది ఇంగా వచ్చినోళ్ళ అందరికి చెప్తుంది ఇంగా మా పిల్లా జాకిట్ కాడ కుట్టేసి చెడగొట్టేసిందని. హుహ్ ఆమె వచ్చి నువ్వు ముసల్ది చి లే ఫస్ట్ కాదు ఇది నాలుగో ఐదోనే ఇప్పుడు. ఒకటి అంటా వెంటే నాలుగో ఐదో ఇది.
ఏంటి జాకెట్టా
పేరుయుర్రు బ్లౌజ్ ఫేల్యూర్ బ్లౌజ్ ఫేల్యూర్
ఉంది ఇన్ని ఫేల్యూర్స్ తో వచ్చినా అంత కష్టపడి కుడుతున్నారంటే గ్రేట్ అసలు నేనైతే వదిలేత్తను ఫస్ట్ దాంతోనే వదిలేత్తను
అంగ ఆంటీ ఉంది గదా ఆంటీ కుట్టేస్తారు ఒక్కసారి చూశారంటే అంది దాని వీడియోస్ చేసి మోసపోయాను.
అయ్యో నువ్వుకు ఆ ఎదరే ఎక్కువ ఏంటి అక్కడే బాగా రావట్లేదు గదా అదే ఒక ఎవరినన్నా బ్లౌజులు కుట్టే వాళ్ళ దగ్గరకెళ్ళి నేర్ ర్చుకుంటే సరిపోద్దేమో
ఎవరు చెప్తారు వేరే వాళ్లు అడుగుతారు ఊరుగా
ఉ
హుమ్ చూసావా మా అమ్మ అసలా నేను మాట్లాడని రోజు నుంచి మా అమ్మకి నాకు మాటలు లేవే
మళ్ళీ నువ్వే వెళ్ళి అమ్మ కాఫీ కావాలా అను టవా
అస్సల్ ఇంగ అసలు ఇంకా ఇంకా అసలా మాట్లాడను ఇంకాను మా అమ్మకి నాకు మాటల్లేవు ఇంకా
ఉమ్ అది నెంబర్ ఇచ్చింది కదా ఏంటి షోరూమ్ది అందుకని మెసేజ్ చేశాను రిప్లై ఇచ్చింది బయటుందంట తర్వాత చేత్తాను ఇంకా ఫిఫ్టీన్ ఉన్నాయంట
ఆ పిల్లకా? పర్లేదు మనకే పదమూడు గదే
ఉమ్
హూమ్ బానే ఉంది
యా నువ్వు పెట్టేశాకే చేశాను పోనీ మధ్యలో ఏదన్నా మాట్లాడదామా అని
నేను మాట్లాడను నీతో దంతల్ తొంకొ మా అమ్మ
ఆంటీ ఇంకో బ్లౌజ్ పీస్ ఇవ్వండి కుట్టడానికి అప్పుడు మాట్లాడతది.
ఉమ్ మా పీకొచ్చు గదా ఎదురుంగా ఉన్నది అది ఎందుకో ఆ ఎక్కువ మామిడికాయలు కోస్ కుండగా వచ్చేత్తన్నారు ఉండని అలాగ అది
ఆంటీ పాపం బయటికి వెళ్ళి మరి ఇంట్లో ఉండి అంత కష్టపడుతుంటే గడ్డి పీకాల నీకు?
ఎదురుగుండ నడిసొచ్చి దగ్గర ఏమో దరిద్రంగా ఉన్న అక్కడ వదిలేసి ఎక్కడో పనికిరాని చోటన నడిసే చోటన మ్మ్ నడవని చోటన కోత్తంది వెళ్ళి కూర్చొని
ఊమ్ ఇంగ
మనం ఏమో గడ్డి అని చెప్పి ఓ తెగ మాట్లాడేత్తన్నాం ఏంటో
హూ నా మనసు కృంగి కృశి గుంచిపోయి నలిగి ఆవేదనంతో చచ్చిపోతుంద అందుకే ఎండలో కూర్చున్నాను
ఏమంటారో ఏదో కొటేషన్ ఉంది ఫెల్యూర్ ఇస్ ద సక్సెస్ ఆఫ్ ఫస్ట్ స్టోరీ బాగా చెప్తానా
ఆ అ ఇద్దమ్మా వద్దు వద్దు వద్దు వద్దు ననా
కాకపోతే ఇది ఎక్కువ స్టడీస్ లో యూజ్ చేస్తారో నేనేమో నీకు యూజ్ చేసాను అంతే
అదంటే అయ్యయో అయ్యయో ఫోన్ దానికి అదే అదే ఓపెన్ అయిపోతున్నాయి అన్నీని
ఆ నాకా అలాగా నెట్ ఆఫ్ అయిపోద్ది ఏంటోనా అప్పుడప్పుడు అలాగే చాలా ఫలిసి పోయాను
ఇవే నీ దగ్గర ఉన్నా థర్టీ నైన్ సైజు బ్లౌజ్ పీస్పెట్టుకు రావా థర్టీ నైన్ ఫార్టీ ఏది రెండిటిలో ఏదో ఒకటి
థర్టీ నైన్ ఫార్టీ అంటే మీటర్ మనకి మీటర్ ఏంటి అయ్యో తెలుసు
అయి కాదే న నాది క్లాత్ కాదే కట్ చేససి పాఓ అమ్మ నువ్వు కొన్నావు కదా బ్లౌస్ పీసెస్
ఆ అయ్యా ఎప్పుడో తెమ్మన్నావు కదా ఈ మధ్యలో రాలేదు కదా నేను
మాచిపోతాం న మచిపోతను
స సరే బాయ్ నేను మళ్ళీ చేస్తాను
వై టట ట ట టన్న పోయిందా బాయ్ బాయ్